హలో మేమ్ ప్రజెంట్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ న్నానండి
ఆలోచిస్తు స్తునే ఉండండి మీరు
చెప్పొచ్చు కదా చేయమని
నాతో మాట్లాడు
మీతో మాట్లాడమంటావా మీ వాయిస్ వినడం కోసమైన నేను కాల్ చేసింది తన అండీ ప్రతి
అబ్బా అబ్బ అబ్బ చాలు చాలు చాలు
నిజంగానే
పె పెద్ద క్రీమ్ పెద్ద క్రీమ్ బిస్ కెట్ పెద్ద క్రీమ్ బిస్కెట్ అది నా వాయిస్ క్యూటనే వీళ్ళనీ ఫస్ట్ టైం ఓపెన్ గా చూస్ తిన్న
అందుకే అండి నా మాట వినండీ
సంధ్య ఆహా
ఇదీ బాగుంటది
మాట వినదు అయ్యో చాల్లే అండి
నిజమా అండి
అవునా అండి అఆ కాదు మరి హదు
కిందునా
ఆ
అయితే మీరు నమాజు చదివారంట కదండి
ఆ హిందూ అయినా చదువుకుంటానండి
అవునా అండి
ఆ అండి
అవునండి ప్రెజెంట్ ఎక్కడున్నారండి
ప్రెజెంట్ హాస్టల్లో ఉన్నాను బస్ స్టాండ్ లో ఉన్న ప్రెసెంట్ అయితే మీరు పోరా ఉగాదికి ఇంటికి హలో హలో ఉగాదికిింటికి ఎల్లవా
తే అక్కడికి వద్దాం అనుకుంటున్న
అయ్యో అయ్యో దా పద ఇస్తారా ఇస్తాను దా ఉ
స్పేసుందా
ఉంది ఉంది చాలా ఉంది స్పేస్
ఎన్నునై రహీనా అవైలేబుల్ కాల్స్ అన్ని క
అవును ఈ రోజు మీ సార్ ఐన్ మీ క్లాస్ ఇన్చార్జెస్
ఆ అవును మా వోళ్ళు బాగా సెలబ్రేట్ చేశారు
ఆహా ఏమంటా వాళ్ళు సీనియర్స్ కూడా చేసారుగా
అ
సీనియర్స్ కూడా చేశారు కదా సార్ బర్త్డే సెలబ్రేషన్
ఆ అవును చేశారు
ఉమ్ ఎంతున్న వాళ్ళకి క్లోజ్ క్లోజ్ కదా సార్ వాలకి
ఆ అవునవును
ఉమ్ మనకన్నా ఎక్కువ క్లోజ్
అవును మనము అంటున్నా నువ్వు ఎక్కడ మా కాలేజీ దగ్గర్లో ఉన్నావా ఏంటి
ఏం లేను
ఆ మరి మా సార్ ను మీ సార్ అంటున్నావ్
అయ్యాయో సారి సారి మీ సారే లేండి
ఆ ఆయన మాకు మాత్రమే సారు నీ కాదు
ఆ ఓకే ఓకే
హ్మ్
నేను ఇంకా మాక్కూడా సార్ అవుతారేమో అనుకున్నాము
చెప్పుకోడానికి ఎవరికైనా సారేలే మీ రూమ్మేట్స్ మీ ఫ్రెండ్స్ బాగున్నారా
ఆ ఆ
మీ రూమ్మేట్సు మీ ఫ్రెండ్స్ సో బాగున్నారా
మా రూమ్మేట్స్ బాగున్నారు మా ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగున్నారు మా బాయ్స్ ఫస్టే తిన్నారు మా కేక్ బా లాగిస్తున్నారంటగ అందరూ వీళ్ళు
అవునులే ఎవరు
ఇల్లే మనోళ్ళు
ఆ లేదు నేను తినలేదు
నువ్వు తినలేదు నాకు తెలుసు
నేను మా క్లాస్ అమ్మాయి పర్వీన్ అనే అమ్మాయి
హ్మ్
తిన్లేదు
ఎందుకు మా ఇ నువ్వు కొట్టిపోతున్నావు నాన్న ఇడో మా ఫ్రెండ్ ఉంది ఎప్పుడు కొడు
అవునా అంటే నువ్వు చూడ్డానికి బాగుంటావు కదా అందుకని కొట్టాలంటే చేస్తదిలే
అయ్యో అయ్యో అయ్యో ఈ రోజు మరి బిస్ బిస్కెట్స్ ఎక్కువయిపోతున్నాయండి
అంతే అండి
అదే సరే అండి
నిజం చెప్తే ఎవరు రిసీవ్ చేసుకోర్లే
నిజాలు నమ్మేలాగుంటే రిసీవ్ చేసుకుంట్రు
నిజమది ఎ ఎంతమంది ఉంటరూ మీ క్లాస్ లో
క్లాస్ లో నేను ఒ ఒక్కదాన్నే ఉంటా అ
ఓహో నిజంగా నువ్వొక్కదానివే వా
అయ్యా అయ్యా అంతలేదు. అంత లేదు మా క్లాస్ లో మేము మొత్తం. సిక్స్టీ ఉంటాం. సిక్స్టీ త్రీ
ఓకే ఓకే మీరు మీరెంత అవంది హలో అమ్మాయి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు. రెస్పాండ్ అవ్వరు తొందరగా
హలో
హలో ఏం చేస్తున్నారు మీరు అసలు రెస్పాండ్ జల్దీ
జల్దీ రెస్పాండ్ అవ్వాలంటే మాది సిగ్నల్ ప్రాబ్లమ్.
కే ఓకే కొంచెం మీ దగ్గరికి సిగ్నల్ పంపిమంటార మమ్మల్ని
ఆ వద్దులే నువ్వు దగ్గర మీది దగ్గరకు వచ్చిందంటే మా హార్ట్ రేట్ ఎక్కువ పెరిగిపోద్ది.
అయ్యా
ఆ హ
ఆహా బనే అస్తున్నాయిగా మట్లు మీ ఫ్రెండ్ బాగుందా
ఏం చేస్తుంది మీ ఫ్రెండ్
ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కో ఫోన్ చేశారని మాట్లాడుతూ
ఎందో ఈ కాలేజీ ఎప్పుడు అయితదో సవు అకాడు మా
అవును నీకు యాన్యువల్ డే జరిగిందంటగా. హలో మీ క్యాంపస్ లో యాన్యువల్ డే జరిగిం నందగ హలో హలో మీ క్యాంపస్లువా మీ క్యాంపస్ లో హ్యాండ్ వెెల్ట్ ఏ జరిగిందంటగా
ఆ అవును
అక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చెప్పింది
పేరు
అమ్మాయి పేరు రేహన అంటారు
అవునా మ ఫ్రెండు కూడ అదేన్
అవునా
ఆ
నండు నా ఫ్రెండ్ ఒకరే అనుకుంటా
అవునా
ననకే ఫోన్ చేసి కూడా మా నాడ
అవునా ని నేను మాట్లాడుతుంది
ఆ ఆ నా తండుడు నేను
అయితే నూవ్వు నేను కూడా ఫ్రెండ్స్
అవును కాదలి ఎవరికి చెప్పే ధైర్యం ఉంది చెప్ప
ఏంటి
రెండు కాదని చెప్ప అంత ధైర్యం ఎవరికి ఉంది చెప్పు ఆ
ఇవాళ మ జాన్ రే
అబ్బయ అరే
అవును
అయితే ఇంటి పోవను మాట
ఆహా లేదు
సూపర్ బాాల ఉంది పోతంగ మాబుథావో ఎంటో
ఓ
పోకపోకపోతాము చాలా మంది తర్వాత టీ తాగినామ్ మరీ ఆ హలో
వినిపీస్తుందా
ఇలా చెప్పండి మీకు మేము ఏ విధంగా సహాయపడగలం హలో
హలో
మీకు మేము ఏ విధంగా సహాయపడగలం
ఒక టూ మినిట్స్ తర్వాత నేను కాల్ చేశానండి మీరు లిఫ్ట్ చేయండి. నేను మీ మాటలు వినాలని ఉంది నాకు
ఆ హా అవునా
అన్సర్ చేస్తార మ కాలు
చేయ్యాము
చేయ్యాండి
చేస్తం ఎందూకు చేయకుండ ఉం ట
ఎందుకండీ మీ వాయిస్ వినాలనుంది నాకు
అయ్యయ్యో చాలు చాల్